నమస్కారం అండి
కారం అండి ఎలా ఉన్నారు
మేము బాన్నామండి మీరు బాన్నారా
ఆ బాన్నామండి
అవున అండి మీరు సినిమాల్ జుస్సరండి
చూస్తామండి మీరు
నేన్ రెన్ టీ ఎఫ్ ఐ బానిసాండ్ అన్ని సినిమాల్ జుస్సా
అవునాం నా గూడా సినిమాలంటే చాలా ఇష్టం అండి
అవునా అండి ఇంకా మీకిష్టమైన సినిమా నేమ్ నా నెన్ ఈ మధ్య కొంచెం థ్రిల్లర్ మూవీస్ చూస్తున్నానండి. ఏమొన్న రీసెంట్ గా కపుల్ ఫ్రెండ్లీ
హు
హ్మ మీరేం జుసినారండి రీసెంట్గా
మేము విత్ లవ్ చూసామండి చాలా నచ్చింది
నచ్చిర్ రౌనండి నేను కూడా చూశాను చాలా బాంది.
ఔనండి.
అలా మీకే క్యారెక్టర్ బాగా నచ్చిందండి.
మిత్త్ లవ్ లో హీరోయిన్ క్యారెక్టర్ నచ్చిందండి తన ఇన్నోసెన్స్.
అందులో ఒక డైలాగుంటంది తెల్సా అండి బాలాజీ గురించి.
దేని గురించండి.
దిబాలా బాలాజీ ఆ అబ్బాయ్ వాళ్ళ ఛి అమ్మాయ్ వాళ్ళ ఎక్స్.
ఔన్ లేండి.
ఊర్లేదాలద్ కామెడీ సీనండి.
ఔనవునండి చూసానండి.
ఇంకా అండి మీరు ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నారా.
మొబైల్ ఫోన్స్ అవ్సరమా అలవాట అని దాన్ గురించి మనం మాట్లాడుకుందామ అండి.
మీరేదంటే అదండి
ఈ మధ్య నువ్ చాలా బిజీగా ఉన్నట్టు కనిపిస్సున్నావు.
నేనా.
అని నన్ చాలా మందంటున్నారు ఈ మధ్యల కనీ నేనుఫ్మ ఆ మొ బైల్ ఆ ఫోన్ వాడడం వల్ల
ఓహో
ని నాక్ గూడా అనిపిస్సుంది నేనిమధ్యలో ఫోన్ చాలా అలవాట్ చేసుకుంటున్నానని అది హానికరమ్ అని. మరి మీరు గూడా బాగా వాడ్ తిన్నారా.
నేను గుడా వాడుతున్నానండి. కానీ మొబైల్ ఫోన్ లే కుండా ఉండలేం కదా.
ఉండలేం కని మనక్ తెలియకుండా మనమే వాటికి చాలా అలవాట్ పడిపోతున్నాం.
ఇగ అదేం చేయలేము అది ఎంతమ్ మానుకుందామన్నా మానుకోలేకపోతున్నాము.
నేను మొన్న రీసెంట్ గా డాక్టర్ ని కల్వా కల్షాను. వార్ చెప్పారు మొబైల్ ఫ్ పున్ వాడడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం. పడుతుంది. కళ్ళు నొప్పి నిద్ర సమస్యలు వంటివి వస్తాయి అని. అది నిజమేనా.
అది నిజమే అండి నేను కూడా రాత్రి ఆలస్యంగా ఫోన్ వాడుతూ ఉంటాను అల్వాటు అయ్పోయింది.
అవునండి ఈ సోషల్ మీడియా కూడా టైం వృధా చేస్తుంది
కానీ అది మనకు సమాచారం కూడా ఇస్తుంది కదండి
అవును కానీ మనం ఎంత వాడాలో మనల్ని నిర్ణయించుకోవాలి
అవునండి సరే కానీ ఇంకా నుంచి నేను టైం లిమిట్ పెట్టుకుందామని ఆలోచిస్తున్నాను మీరేమంటారు
చాలా మంచి నిర్ణయం
మీరు కూడా పాటించండి
పాటించాలండి మేము కూడా కానీ సమయం పెట్టుకుంటాం కానీ అది మనం మన వల్ల అవుతుందా
అలవాటు చేసుకోవాలండి ఒక్క రోజు కాకపోతే రెండు సార్ టూ డేస్ చేయాలి త్రీ డేస్ చేయాలి అప్పుడు అదే వచ్చేస్తుందండి
అంతే ఉమ్ ఎలానైనా సరేనండి ఫోన్ సమ ఫోన్ వాడడం అనేద్ తగ్గించాలి.
ఔనండి
ఏ పని చేస్తున్నా కానీ ఫోన్ పైనే ధ్యాస్ వెళ్తుంది
అది దాని వల్ల చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అందరికీ ప్రాబ్లమే కదండి
అవునండి తెలియకుండానే మన చెయ్యి మనకు తెలియకుండానే ఫోన్ వైపు వెళ్తుంది ఏదైనా మెసేజ్ వచ్చిందా నోటిఫికేషన్ వచ్చిందా అని మన ఆలోచనా ట వెళ్తుంది ఇంతగానం అలవాట అయితే మనం తరువాత ఫ్యూచర్ లో ఎట్లాన ఏమో
అవునండియితే మాకైతే మేము ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ టైమ్ లోనే మాకు ఎక్కువ ఫోన్ చూడక బుదైతది అండ్ అడ సెమ్ ఎగ్జామ్స్ ఉన్న ఫోనే చూడబుద్దాయితది ఎందుకో అలా అలవాటు యింది ఎంత తగ్గించుకుందామన్నా తగ్గించు కోలేకపోతున్నాం
దాని వల్ల మీ పరీక్షలు దాని వల్ల మీ పరీక్షలు కూడా దెబ్బతింటున్నాయి కావచ్చు
అవునండి అవును మీరు ఎలాంటి ఫుడ్ చాలా ఇష్టపడతారండి
నేను ఎక్కువ స్పైసీ ఫుడ్ ఇష్టపడతానండి
స్పైసీ అంటే బయట ఫుడ్ బాగా తింటారా లేకపోతే ఇంట్లోనే చేసుకొని తింటారా మీక అంత టైం ఉంటుందా
ఇంట్లో అంటే కష్టమండి టైం ఉండదు అలాని ఎక్కువ బయట తినమండి ఎప్పుడో ఒకసారి అకేషనల్గా తింటాము అది కూడా ఇట్లా తినాలి అని ఏదైనా క్రేవింగ్ వచ్చినప్పుడు మీరలా మీరేం తింటారు
నేను ఈ మధ్య ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తింటున్నానండి అట్లా అనిపిస్తుంది ఎంత తగ్గిద్దామన్నా ఇక అలా క్రేవింగ్స్ వచ్చేస్తున్నాయి
కానీ ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తినడం మంచిది కాదంటా కదా
తెలుసు కాని టేస్ కోసం తింటున్నాను
అవునా ఎలా అండి మరి
ఇంటి ఆరోగ్య ఇంటి ఆహారం ఆరోగ్యానికి చాలా మంచిది కానీ తయారు చేసుకునేంత టైం ఉండదు అప్పుడప్పుడు ఇగ అలా తినడం అలవాటు అయిపోయి. ఈ మధ్య రోజు అదే తినడం అవుతుంది.
హ్ హు
ఇప్పటి నుంచి ఆరోగ్యం కోసం కొంచెం టైం కేటాయించాలని ఆలోచిస్తున్నాను. మీరేమంటారు
సరేనండి జాగ్రత్త అదే మంచి ఏమంటారు. సొల్యూషన్
అంతే కదా అండి. మరి మన ఆరోగ్యం గురించి మనమే శ్రధ తీసుకోవాలి ఇంకెవరు తీసుకుంటార
మీ ఇంట్లో అందరికి బయట తినే అలవాటె ఉందా లేకపోతే
లేదండి. నేను ఒక్కదా న్నే బయట బాగా తింటాను. మా ఇంట్లో అందరు ఇంట్లో ఫ హెల్దీ ఫుడ్డే తింటారు. నేను స్టూడెంట్ నీ కాబట్టి ఇగ ఫ్రెండ్స్తో బయటకి వెళ్ళిన
ఆవున మికు ఏం ఎక్కువ ఇష్ ష్టం వెజ్జా నాన్ వెజ్జ
నేను నాన్ వెజ్ ఎక్కువ తింటాను అండి. నేను ఎగ్ టేరియన్ అండి. ఎగ్ బాగా తింటా యార్ మీర్ మీకు ఎం బాగా ఇష్టం అండి నాన్ వెజ్జా వెజ్జ
నాన్ వెజ్జే నండి.
నాన్ వెజ్జేనా అండి. కానీ మీరు ఎప్పుడు నాన్ వెజ్జ్ గురించి మాట్లాడినే మాట్లాడరు. నేను ఎగ్ గురించి మాట్లాడిన అంతగా కూడా
లేదండి. తిమ్ అది తింటాము ఇది తింటాము కానీ నాన్ వెజ్ కూడా ఎక్కువ తినడం మంచిది కాదండి. ఎప్పుడో ఒకసారి తినడం మంచిది.
అవునండి అది కూడా కరెట్టే
హ్ ఒంట్లో కొవ్యు పెరిగిపోద్దండి.
కొంచెం పెరూగుతే ఏం కాదండి. మరీ ఎక్కువ పెరిగుతేనే కష్టం.
అదేనండి అగ్గి పలి అన్ని మంచి తిండి అలవాట్లు
ఆ మాళ్ళ ఒక్కసారి క్వశ్చన్ రపిట్ చేయరా
లేదండి. మంచిగా ఆహా ఏమంటున్నా అంటే చెడు తిండ్లు బందు చేసి మంచి తిండి తినాలి. అంటున్నా
అప్పటి నుంచి అదే లక్ష్యంగా పెట్టుకొని తినకుండా ఉండడానికి ట్రై చేస్తా
చెయ్యండి. అదే మీ ఆరోగ్యానికి మీకు మంచిది అలానే మీ చేతిలోని ఉ డబ్బులు ఖర్చు కాకుండా ఉంటాయి.
అది ఒక్క రీజన్ వల్లనే ఎక్కువ తినడం. లేదండి ఒకవేళ అది తక్కువ రేట్ ఏంటే రోజు అక్కడనే ఉండేటోళ్ళం కావచ్చు.
అవుననాండి. ఇంకానండి.
చెప్పాలండి. ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నారు. ఏంటి మరి ప్లానింగ్స్
ఏ ఏ వెకిల్ చూజ్ చేసుకుంటారు. ఎక్కువ జర్నీ ఏ వెకిల్ చేస్తుంటారు.
మేము ఎక్కువ బైక్ పైన ట్రావెల్ చేస్తు ఉంటాం ఇంకా బస్ లో ట్రావెల్ చేస్తూ ఉంటామ అండి మీరు
మేము బస్సు లో ఎక్కువ ట్రావెల్ చేస్తుంటామ అండి
అవును ఈ మధ్య బస్ ఎలా ఉందండి అంటే
చాలా క చాలా కఠినంగా ఉందండి సీట్ సీట్లు దొరకాలంటే పెద్ద గగనం అయితుంది
అవునండి అది కూడా కరెక్టే ఇంకా ఈ ఫ్రీ బస్ చేయడం వల్ల అందరూ ఉమెన్స్ ని చిన్న చూపు చూడడం జరుగుతుంది
అవునండి అసలు ఆడవాళ్ళు ఆడవాళ్ళ పడట్లే కొట్టుకు టున్నారు అసల్ బస్ ఎక్కాలంటేనే భయ ఉందండి
భయం వేస్తుంది నాకు కూడా
అవునండి డ్రైవర్ కండక్ట్ బట్ట పోయి చూస్తున్నారండి
అవునండి ఏం చేసినా తప్పేలాగా చూస్తున్నారు మనల్ని బస్సు లో ఉమ్ మనం ఏదో అడిగినట్టు వాళ్ళు ఫ్రీ బస్ ఇచ్చినారు మన అడగక ముందుకే మళ్ళా ఇప్పుడు మనల్ని అంటున్నారు
అందరి కంటే ఎక్కువ రోజు రోజు ప్రయాణించే వాళ్ళకి ఇబ్బంది డ్యూటీలకి కాలేజెస్ కి స్టూడెంట్స్ కి బాగా అవునండి స్టూడెంట్స్ కి బాగా ఎఫెక్ట్ అవుతుంది
ఉమ్ అవునండి
ఈ ఫ్రీ బస్ తీసిస్తే బాగుందండి
వల్ల వచ్చింది లేదండి ఎవరికి అందరికి ఇంకా అంతే ఏం తగ్గించారండి ఆమ్ ఆ అమ్మాయిల తగ్గించి అబ్బాయిలకు ఎక్కువ చేశారు అందులో తగ్గియడం ఏమంటారండి
అవునండి కాకపోతే ఆలోచన మేరకు కొంచెం చార్జెస్ తక్కువ చేసి ఆలోచన చేస్తే బాగుండేది, కంప్లీట్ గా ఫ్రీగా పెట్టే బదులు.
అవునండి ఏమైతుందో ఏమో
అవునండి సమాజం ఎప్పుడు మారుతుందేమో
ఇగ్ కష్టమండి మారడం
ప్రభుత్వం మార్తేనే ఈ సమస్యకి ఆ సొల్యూషన్ దొరుకుతది, గావ
అయి ప్రంభు త్వం మారినా యెన్ని ప్రభుత్వాలు మారినా అది అంతే ఉంటాదండి అన్ని సంవత్స్ చాలా నుంచి చూస్తున్నాము సరే అండి మరి బాయ్
ఓకే అండి